హలో
ఊ వినబడతాంద
ఊ ఉ వినిపిస్తంది
ము ముందు ఏడుపుతంటేమీ అమ్మ మీ అమ్మమ్మకి చెప్పినాడా!
మా అమమ్మ ఇప్పుడు జెప్తాంది నాకు నువ్వు జావా తీసుకునింటే మీ బాబాయ్ ఇట్లా! కంపెనీలో పెట్టుకొనుంటడు ఇంటర్వ్యూ ఒకటి తీసుకొని
ఉమ్
అప్పుడు నువ్వు అదొక ఇంటర్వ్యూ క్రాక్ జేసింటే సరిపోయిండు అని చెప్తుంది. అదేదో నాకు ముందు జెప్పంటే నేను జావానే తీసుకునెంటా గదా
ము కరెక్ట్ం కానీ ఇప్పుడు కూడా ఏం టైం కాలేదు గదా ఫోర్త్ ఇయర్ లాస్ట్కి కదా!
ము ఆ ఆ ఫస్ట్ చెప్పినాడు మా బాబాయీ తీసుకోనని నేను తీసుకుందామని అనుకున్నా
ఉ
కనీ మన సైడ్ సాఫ్ట్వేర్ కాదు కదా ఎందుకు ఆ సైడ్ పోవడము. అని ఆలోచించి ఆగిపోయినా
క్లయింట్స్ ఇష్టం అంటే సాఫ్ట్వేర్ అంటే లాజిక్ అది ప్రోగ్రామింగ్ రాయడం ఇష్టమా లేకపోతే ఎండ్రాయిడ్ సిస్టమ్స్ వైపు ఇష్టమా
మనం ఎంబ ఎంబెడెడ్ సైడ్స్ పైనా గుడా ప్రోగ్రామింగ్ గ రాసుకుంటాము. ఎంబడడి పోయినవనుకో ఎమిరెట్స రాసుకుంటాము వీళ్ళ ఎస్ ఐ అయిపోయినవనుకో వేరే ల కోడ్ రాసుకుంటంటం బిహెచ్డీఎల్ లొ
ఉ
ఇగ ఆ సైడ్ పోయినా ఈ కోడింగో తల నొప్పి
ఉ అట్లా ఆలోచిస్తావా కానీ నీకు ఒచ్చు కద కోడింగ్
ఒచ్చు కానీ ఏమోమ్మా అంటే అందరు కోడింగే కద పోతారు మనం ఏం పోదాం దానికని అని అనిపిస్తది.
ఓహో అట్లనా!
ఉ అంటే ఇప్పుడు నువ్వు గాకపోతే ఇంకోకరు గూడ నేను తీసుకుంటా అంటారు కోడింగ్ సైడ్ పోయినామనుకో
ఉమ్ అదొక కాంపిటిషన్ ఎక్కువ
ఉమ్ వాయా ఎవరు వాల్లోస్తరు అని అనుకుంటాన కానీ ఏముండాయో ఎట్లా పోవాలో తెలిదు ఈ కమ్యూనికేషన్ సైడ్ పోదామంటే
ఓకే
వాటికీ ఈ ఎస్ ఎస్ మెయిన్ బేసిక్ సబ్జెక్ట్ ఉమ్ మళ్ళా అల్ల కమ్యూనికేషన్స్ డిజిటల్ కమ్యూనికేషన్స్
ఉమ్
ఆ తర్వాత ఇప్పుడు డిజిటల్ ఇమేజ్ ప్రాసెసింగ్ స్పీచ్ ప్రాసెసింగ్ ఇప్ అంటే కమ్యూనిక్ కేషన్ అయిన్తర్వాత ఆ ప్రాసెసింగ్ ఎట్ల కూడా మనం తెలుసుకోవాలి కదా ఆ ప్రాసెసింగ్ అంతా ఈ వీటి కిందొస్తాయి
ఉమ్
ఇవన్నీ అయితే ఇద్దో ఈ వన్ జి, టూ జి, త్రీ జి, ఫోర్ జి, ఫైవ్ జి జనరేషన్స్
ఉమ్
ఇన్నుంటాయి మన దాంట్లో
అవును
ఈళ్ళంతా ఎట్లా జాబులు సంపాదిస్తాండ్రు ఇప్పుడు తిక్కొస్థాంది నాకు
నాకు తిక్కొచ్చేసిందండి ఎప్పుడో ఎలా సంపాదించినారో ఎంద్ త్తగెలా ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ తీసుకుంటే ఇప్పుడు ఎవరిజాబులు సంపాదిస్తున్నరు నాకు అర్థం కాదు నువు రీసెంట్ గా ఎవరినైనా చూసినావ జాబులు సంపాదించడం
రీసెంట్గా అంటే మన సీనియర్ అక్క ఒక అక్క
ఈ సి ఇ అక్కనా
ఆహ ఈ సి ఇ గాదులే
ఉమ్ హ్
అంటే మా ఊరక్క, మన కాలేజ్, మన సీనియర్
ఉమ్
ఆ అక్క మా డాడీ వాళ్ళ ఎట్లో రిలేటివ్స్ అట్ల వాళ్ళ డాడీ మా డాడీకి జెప్తే మా డాడీ నాకు చెప్పినాడు ఇట్లా జాబ్ వచ్చింది అని అది గూడ కాగ్నేజెంట్ లోనే మనకు ఎక్కువ వచ్చేది కాగ్నిజెంట్ లోనే
అవునవును
ఉమ్
ఎంతంట
కాగ్నిసెంట్ లో ఎక్కువ జావానే పైతాన్ దిసుకోరంట దాంట్లో
ఊమ్ ఎందోలె
ఉమ్ ఇది పెద్ద తలనొప్పి
ఎట్ల సంపాదించినారో ఏమో ఏం చేస్తున్నారు సంపాదిచ్చి ఏం అర్థం కాల
ఉమ్ ఫస్ట్
ఎవరన్నా చెప్పండ్రా ఏం చేసన్నారు జాబ్. పనిస్తే ఎవ్వరు కంప్లీట్ ఏం ఏం చేస్తానం ఏమి ఎవ్వరు చెప్పరు.
ఆ ఫస్టు జాబ్ ఎట్లా తెచ్చుకున్నారు ఎట్లా పొయినారు చెప్పలే చెప్పరు. ఆ ఇంటర్వూల్ ఎట్ ఎట్టా క్రాగ్ చేశినరో చెప్పరు ఇప్పుడు ఏం రోల్ చేస్తున్నారో చెప్పరు.
ఏదో చేస్తున్నారు కానీ లాస్ట్ నాకు ఇవన్నీ ఎందుకు వచ్చినాయో అర్థం కావు ఇయి. ఎందుకు ఇన్ని టెక్నాలజీలు పాకాలమే బెటర్గ అనిపిస్తది.
ఊ
అందరమై ఇవన్నీ ఇవన్నీ అవసరమా ఇన్ని టెన్షన్లు అవసరమా అనిపిస్తది నాకీ.
ఉ ఏమన్నా అంటే ఇంకా జనరేషన్ ముందుకు ఎళ్ళాలి గదా అంటారు.
వెళ్తాంది ఇది వెళ్ళే వాళ్ళకే అయితాంది మిగతా వాళ్ళందరూ ఏమైపోతున్నారో ఏమో. క్లారిటీ లేను
ఆ ఎల్లేకి సినిమా చూశినావా నువ్వూ
ఊహు చూడలే కానీ షార్ట్స్ లల్లనే సగం అంతా అర్థం అయిపోయింది అది.
ఊ అంటే వాళ్ళూ
హ్మ్
ఫోన్లన్నీ చానా అంటే నిజంగా అట్లా అట్లాంటీ రేంజ్ లోకి మనం ఎదగొచ్చా అనేటట్టు చూపిచ్చిన్నారు. అంటే పాసిబులే అవన్నీ కానీ ఇంకా ఇంప్లిమెంట్ జేయలే రియల్ లైఫ్ లో.
చేస్తారు
ఊ దాంట్లో మెయిన్ దేదంటే ఫోనూ అంటే ఫోన్ లోంచి చూడకుండా డైరెక్ట్ గా ముందరా డిస్ప్లే అవుతా ఉంటుంది.
ఊ
ఒక రింగు నుంచి
ఓకే
ఇలా ఒక అబ్బాయి ఒక్ కా వా అమ్మాయి ఆ ఫోన్ కూడా ఉంటుందీ అది ఎంతా ఒ గ్లాసే ముందర ఏం ఉండదు ఎనకాల ఏం ఉండదు ప్లెయిన్ గ్లాసు. అంతా ప్చ్ బాగుంది ఆ వరల్డ్ అంతా కానీ అన్ అట్లా లైఫ్ వచ్చేస్తా మనం బతకలేం.
ఆంది కూడా కరెక్టే అప్పుడు టెక్నాలజీ చేంజ్ అయిపోతుంది ఇప్పుడు తెలుసుకున్నవన్నీ అప్పుడు పనికిరావు.
ఆ
అద్ అంతే ఈ జనరేషన్కి వచ్చే కొద్దీ ముందువి ఇక్కడ ఎళ్ళిపోత్. తెయ్ ఊ
దానికి తోడు ఓ రీల్స్ ఓ పక్కా ఇన్స్టాకి పిచ్చి. పిల్లలకి మరి ఈ కాలం నేను గూడా అంతే మనం గూడా అంతే అనుకో. ఓసారి ఇన్స్టా లాగిన్ చేశినా అనుకో.
నీ లాగిన్ నువ్వు అంత సాహసం చేస్తున్నావ అంటే నువ్వు గ్రేటు. ఇన్స్టాను లాగౌట్ చేయడం నా వల్ల కాదు అసలు. ఉమ్ అసలు బతుకుతానేేమో నేను ఇన్స్టా లా ఒకటి అయితే ఏమో
ఇంట్ల ఒకటియితే ఏం చేస్తామ్మా మా అయితే పోయి యూట్యూబ్ షాలు చెస్తావు
అది మాత్రం నిజం కానీ మల్ల యూట్యూబ్ షార్ట్స్ ఇన్స సీన్స్ ఇంట్రెస్టింగ్ గా లేవని మళ్ళ పొయి ఇన్స్టాని లాగిన్ చేసే రకం నేను
ఉ హు నాకు ఇంస్టా ఇంస్టా బాగానే వస్తుంది యూట్యూబ్ షార్ట్స్ కూడా బాగానే వస్తాయి
ఆహా నాకు ఎందుకో యూట్యూబ్ షాట్స్ నచ్చవ్ అంటే యూట్యూబ్ లో కొరియన్ వి డ్రామాస్వి అవన్నీ క్లిప్స్ రావు ఇన్స్టాల అయితే వస్తాయి అది కూడా బాధ
ఆ నువ్వు చూస్తావా
ఆ చనా పిచ్చి ఎంత కంట్రోల్ చేసు కుంట చూడకన్నా డ్రామాస్ రెండేమో చూసిన
ఆ నాకు నాకు సజెస్ట్ చేయ్యాల అంటే ఎట్లాంటివి అంటే ఏ స ఏ సజెస్ట్ చేస్తావు
నీక ఒకటి ఏమి చూడలేదు కదా నువ్వు
ఆహా అది ఓ కాలంలో చూసినం మై గర్ల్ ఫ్రెండ్ ఇజ అనిలేను అప్పుడు మన కాలేజ్ లో అంతా అప్పుడు చెప్పినారు కదా ఇది చూడండి అనేసి మనలు ఎవరో మాట్లాడుతా చెప్పినారు అట్లా చూసిన అప్పుడు
ఆ దానికి మించిన డ్రామాస్ ఉన్నాయి మా లైటర్ అండ్ ప్రిన్సెస్ చూడమా బాగుంటుంది
దీంట్లో చూస్తావమా అవి తెలుగులోనే ఉంటుందా ఆ వచ్చ అర్ధమయితది
ఆ ఎమ్మిక్స్ ప్లేయర్ లో ఉంటుంది చూడు
ఊ ను
ఎమిక్స్ ప్లేయర్ నేనైతే ఇంకా లైటర్ం ప్రన్సెస్ లో చాలా ఇన్స్టా ఇన్స్టా రీల్స్ చూక చూడాలనిపించ చింక్ అదే పల్లవి అని వేరే పాపా పా
ఉ
సర్లే చూద్దాం అనేసి ఈ మిక్స్ ప్లేయర్ లో పోయి వెతికితే అది తెలుగులో లేదు హిందీలో ఉంది హిందీ ఉంది తమిళ్ ఉంది ఆ ఇం హిందీలో చూస ఇంగ ఇంగ్లీష్ సపరేట్ లీస్ పెట్టుకొని అబ చాలా నచ్చేసింది మనకి అయ్యయ్యో దాం లో నుంచి బయటికి రావడ దానికి నాకు ఒక వారం అయింది
అవునా నీకు నచ్చిందంటే నాకు ఇంకా పక్క నచ్చుతుంది
చాలా బాగుంది ఇంకా అది చైనీస్ డ్రామా లెటర్ అండ్ ప్రిన్సెస్ ఇంకా కొరియన్డ్రామాలో చెప్ పల్ అంటే ట్వింక్లింగ్ వాటర్ మిల్ అని బాగుందది అది అది టూ ఎపిసోడ్స్ ఫస్ట్ లో కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది అర్థం కానట్టు చాలా బోరింగ్ గా మళ్ళా నెక్స్ట్ సూపర్ లెవెల్ లో ఉంటుంది చాలా మందికి చెప్పిన ఎవరు చూడలా ఇది ఊ
నేను ఇట్లా సిరీస్ అంటే రీసెంట్ గా తమిళ్ సిరీస్ ఒకటి చూసినా నువ్వు చూసింటవ్ ఈ మధ్య రీల్స్ లో చాలా ఫమస్ అయింది అది
ఏదది
మస్ట్ డేట్ విత్ ద ప్లే బాయ్ అని ఎం డిటిపి
ఓహో సిరీస్ అంటే యూట్యూబ్ లో వచ్చే సిరీసా
అంటే దానికి ఒక సపరేట్ గా ఒక ట్యాప్ ఉంది కానీ యూట్యూబ్ లో కూడా వదిలేసినాడు దాన్ని
ఆహా అదెం చూళ్ళేదులే
బాగుంది నాకు బా నచ్చింది పాటలు హీరో హీరోయిన్ అంటే ఒక రెడ్ ఫ్లా హీరో
ఓ
ప్లే బాయ్ హీరోయిన్ కోసం గ్రీన్ ఫారెస్ట్ లా మారిపోతాడు ఆ పిల్ల ఒక్కటి ఉంటే చాలు అన్నట్టు మారిపోతాడు
అదృష్టవంతరాలు అనుకోలో ఏమనుకోలో తెలిదు అసలు ఒకరిని మార్చడం ఇంపాసిబుల్ తెలుసా అట్లా ఒకరి వాల్ల ఒకరు మారీనాడంటే
వాడు చాలా మంది అమ్మాయిలతో డేట్ చేస్తా అంటాడు
ఉ
అట్లా ఉంటుంది ఆ సిరీస్ లో అంటే అమ్మాయిలు అంతా ఫ్లడ్ చేసేది అట్లా చేస్తా ఉంటాడు కానీ ఈమె చాల మంచిది చదువుకుంటా ఉంటుంది ఎవరితో ఇట్లా బిహేవ్ చేయదు అంటే స్టైల్ గా కూడా ఉండదు సింపుల్ నార్మల్ గా ఉంటుంది
ఉ
ఎక్కువ రెడీ అయ్యేది ఒక్క సీన్ లో కూడా చూపిల ఆమెని అంటే అప్పుడప్పుడు ఆకేషన్స్ అప్పుడు మాత్రమే ఆమెని అట్లా రెడీగా చూపించినారు మిగతా టైం అంతా నార్మలే ఒక జస్ట్ సింపుల్ గర్ల్లా ఉంటది
ఉ
అట్లాంటి పిల్ల ఫ్రెండ్ కోసం ఊరికే పోయి ప్రపోజ్ చేస్తది వాడికి వాడు ఈ ఆ ఫ్రెండ్ కోసమే అంటే ఒక అమ్మాయి ఉంటుందిలే ఆ అమ్మాయి కి వాడు ఎప్పటి నుంచో అమాయి స్కూల్ డేస్ నుంచి ఇష్టపడతాడు కానీ అమ్మాయి అంటే స్కూల్ డేస్ లో ఒక బ్రేకప్ అయింటుంది వీడి వల్ల అప్పటి నుంచి ఆ పిల్ల వీడితో మాట్లాడదు ఈ పిల్ల ఫ్రెండే హీరోయిన్
అ
ఈ అమ్మాయికి చానా బ్రేకప్స్ అయిత ఉంటుంది ఎందుకు అయిత ఉంటుందని ఒక కనుక్కుంటుంది ఓ రోజు అవన్ని వీడి వల్లె అయి అంటుందనేసి ఇంకా మీరన్నా ఈ పిల్ల హ్యాపీగా ఉండాలని వాళ్ళ అంటే హీరోయిన్ పోయి హీరో వీడికి పోయి ప్రపోజ్ చేస్తది ప్రపోజ్ అంటే నేను ని గర్ల్ ఫ్రెండ్ గా ఉండొచ్చా అని అడుగుతుంది నేనా నీకా గర్ల్ ఫ్రెండ అసలు సెట్ అవ్వదు అని ఫస్ట్ లో తిడుతుంది నీకు నాకు సెట్ టవదని ఊరికే వచ్చి ప్రపో వాడు పిల్ని ఆడుకునే కూ ఊరికి వచ్చి మాట్లాడింటాడు యు ఆర్ నాట్ మై టైప్ అని తిట్టి పంపిస్తుంది మళ్ళీ బాగా ఆలోచించి చాట్ జీపిటిని అడిగి మళ్ళ నెక్స్ట్ రోజు వచ్చి వాడికి ప్రపోజ్ చేస్తుందా వాడు షాక్ లో ఉంటాడు నిన్నే నో చెప్పినవు ఈరోజు ఎందుకు అట్లా చేస్తున్నావుంటే అంటే నువ్వు నాలాంటి అమ్మాయికి పడవు అని కోపం అందుకే అట్లా బిహేవ్ చేసిన కానీ నువు నిన్న నువు చెప్పే కొందికి ఇంకా ఈ రోజు ఆలోచించి నీకు ప్రపోజ్ చేస్తున్నాను వచ్చి చెప్పేస్తుంది
ఉ
వాడు ఆ ఈ పిల్ల వాళ్ళ ఫ్రెండ్ ఉన్ల ఆ పిల్లకి ట్రై చేసుకోవచ్చులే అని ఆ పిల్ల కోసం ఈ పిల్లకు ఓకే చెప్తాడు ఇ పిల్లను సేవ్ చేయడానికి ఆ పిల్ల పొయి వాడే ప్రపోజ్ చేస్తుంది అంటే ఈ కోసం ఇద్దరు అట్ల రిలేషన్ లోకి వెళ్తారు అది ట్రూగ అయిపోతుంది చన ట్రూగ అయిపోతుంది
ఓ దాంట్లో ఏవరన్న తెలిసిన వాళ్ళు ఉన్నార మనకి సిరీస్లో
లేదు అంత కొత్త వాళ్ళే తమిళ్ వాళ్ళే అంత
ఉ
బాగుంది అయితే
ఆ
మధ్యలో ఇద్దరు గొడవలు పడుకునేది మళ్ళా ఒచ్చి వాడు